హలో
మై ఏం చేస్తున్నారండీ.
ఏం లేదండి మీరేం చేస్తున్నారు.
ఏం లేదు ఇందాకే ఫ్రెష్ప్పయి పైకి వచ్చినం అండి ఇంగా చల్లగాలొస్తుందని.
అవునా
మీకెన్ మెరుస్తుందా అండీ.
ఆ లేదండీ, బానే ఉంది ఇక్కడా.
వాన కొడుతుందా.
ఆ లేదండి బానే ఉందంటున్నా.
బానే ఉందా. ఇక్కడ మబ్బూ ఉం దీ మళ్ళీ అట్లనే మెరుస్తుంది ఘోరంగ మెరుస్తుంది మళ్ళీ ఫుల్లూ గా అసలు ఘోరంగా గాలొస్తుంది.
అవునా! ఇక్కడయితే అట్లేం లేదు. వాతావరణం అయితే బానే ఉంది ఇప్పటి వరకు అయితే.
మా దగ్గరనే ఇలా ఉందనుకుంటా. మరి వాన్ వర్షం వస్తదో రాదో తెలియదు గానీ. అట్ సైడ్ అయితే కొంచెం దూరంలో మెరుస్తుంది ఘోరంగా.
అవునా! ఇది పడుతుండొచ్చు ఎక్కడైనా వర్షం.
అవునండి పడొచ్చు ఇంగా, పడుతుందేమో. ఏం చేస్తున్నారండి, ఏమైనా మూవీ చూసారా ఈ రోజు సినిమాలు అట్లా.
ఆ ఏం చూడలేదండి.
అంటే చూడరా మీరు.
ఆ చూడను ఎక్కువ, అంటే ఎక్కువయితే రెసిపీసే చూస్తా.
అవునా!
ఊ
ఊహు ఈ మధ్యలో ఏమైనా చూసారా.
ఏంటండీ
మూవీ అంటే సినిమాలు అట్లా ఏమైనా అని.
ఆ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు చూడ్లేదు నేను.
అంటే సినిమాలంటనే, అంటే థియేటర్ కైనా ఎళ్లారా ఎప్పుడైనా.
హా లేదు ఎప్పుడు ఎళ్ళలే.
అంటే అంటే మీ ఓళ్ళు క్రిస్టియన్స్ అట్లా ఎళ్లరూ. నాక్ తెలుసే అంటే కొంతమంది పిలవరూ కొంతమంద్ కొంతమంది అంటే పెట్టుకుంటారు. ప్చ్ మా ఫ్రెండ్ ఒక్కమే బీటెక్ అమ్మాయి ఉండేది, తను అసలు థియేటర్ అంటేనే వెళ్ళిక్పోయేది. కొన్ కొన్ని మూవీ అంటే కొన్ని మూవీస్ చూశేది కొన్ని మూవీస్ అట్లా చూడకపోయేది. ఇంకొక్క అమ్మాయి అయితే మొత్తానికే పరిమితం ఇగ మూ మన తెలుగు మూవీస్ అంటేనే చూడదు. తెలుగు పాటలంటేనే వినదూ.
అవునా
అంటే ఒక్కొక్కరు తీరుగా పాటిస్తారు ఏమో కావచ్చు గాని
అవునవును ఉ హు
అసలు ఇప్పట్లో కూడా అట్లు ఉంటున్నారంటే అసలు చాలా గ్రేట్ ఒక అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటది ఇప్పుడు చదువుతున్నాం అమ్మాయిలలో ఆమె అసలు ఏమీ లేదు మనం ఎగ్జామ్ రాస్తాం కదా ఎగ్జామ్ రాసినప్పుడు అంటే ఇప్పుడు బిట్స్ ఉంటాయి కదా ఆ బిట్స్ కూడా అసలు ఏం చెప్పర్ తెలుసా ఒకవేళ చెప్తే నంట దేవుడంటా అంటే అట్లా తన ఒపీనియన్ అది ఇలా చెప్తుందన్నమాట అట్లా చెప్పుకోకూడదు అది ఆది మంచిది కాదు అది మోసం చేసినట్టు అలా అని అసలు ఆ ఎవరిని అడగదు తను తను ఎవరికి చెప్పదు
అవునా
ఉ అంతే ఇప్పట్లో కూడా అంత ఉంటుంది అంటే అసలు చాలా ఒప్పుకోవచ్చు ఆమెని
అవునవును అంటే మాక్సిమం వరకు అట్లా ఉండడం చాలా తక్కువ
అదే నేను అంటే ఇప్పుడే ఫస్ట్ అంతా ఉండడం ఇప్పుడే చూసిన అసలు నేను
అవునా
కొంతమంది ఉంటారు కానీ మరీ ఇట్లా అమ్మో
అంటే ఆ దేవుడు అంటే భయం ఉండేవాళ్ళు ఉంటారు భయం లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం రాజ్యం ఇంకా
అవునా కొంత అంటే ఇంకొక ఫ్రెండ్ ఉంటది ఇప్పుడు అంటే ఆ ఫ్రెండ్ కాకుండా తనే ఏమో అంటే ఇప్పుడు సినిమాలు చూస్తది అన్ని చూస్తది కాకపోతే మా అంటే దేవుడు కాడికి రారు కదా
అవును
అట్లా రాదు అంతే కానీ మొత్తం అయితే చూస్తది మూవీస్ చూడడం అలా ఇలా చూస్
అవునా
ఇంకా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీనే బయట కూర్చున్నా
అవునా మంచి ప్రశాంతంగా కూర్చున్నారా అసలు ఎండకాలంఅంటే మంచిగా అనిపిస్తుంది కొంచెం గాలి రావడం అలా
అవునా
ఇంకా మళ్ళా అసలు ఎండాకాలం అంటేనే మస్తు ఘోరం అలాంటే లేటుగా పొదుగుకుతుంది కదా
అవును అందులో ఒకటి ఎండలు కూడా కొట్టి కొట్టి ఇప్పుడు చల్లగాలి
ఒకసారి రావడం వల్ల మంచిగా అనిపిస్తుంది ఇంకా అమ్మా ఇపోద్దు ఎప్పుడు పొద్దు అసలు పొద్దుది పోదు గుడు అది ఏం కాదు పిచ్చిది ఇంకొకరు ఉంటే మాత్రం పిచ్చిలేస్తుంది ఇంటికాడ
అవును ఏం చెయాలో కూడా
అర్థం కదండి నిజంగా ఇంత లేటుగా
ఉ
ఎప్పుడు పోతే ఎప్పుడు రోజు అట్లా గడిచిపోతాయా అనిపిస్తది
ఇంక ఎన్ని ఇయర్స్ ఉంది నీ కాలేజీ
ఇయర్ అయితే అయిపోతుందండి సంవత్సరం ఒకటే ఉందిగా కానీ భయం అయితుంది ఉమ్ ఇంగ ఇది అయిపోతే ఏమంట్రింగా, మళ్ళీ పెళ్ళి అట్లా ఇగ అంట్ టారేమో మళ్ళీ ఇప్పుడు అసలే ఇంకా జాబ్ లేదు. రాలేదు ఇంకా, దానికోసమే ట్రై చేస్తున్నాం గానీ, ఏమయితదో చూడాలిగా.
ఉమ్ ఇంత చదువుకున్రు గాబట్టి జాబ్ కోసం ట్రై చేయడమే బెటర్. ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న సొసైటీక్ కి మనకంటి ఏదో ఒక ఆధారం ఉండాలి ఖచ్చితంగా. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే.
అదే అండి చూసుకోవాలిగా. లేకపోతే ఇలానే నడుస్ బాగోదు అసలు ఇంటిపోయినా గూడా చెప్పుకోవడానికి గూడా. బాగోదు. ఇంతా చదివి ఏం చేస్తున్నావ్, ఏం లేదు అంటే. ఇప్పటికే ఎట్లనో చూస్ స్తున్నారు. అందర్ అంటే వాళ్ళు చూసే మనక్ అంటే తెలిసిపోతది గాదా. వాళ్ళు నోట్తో చెప్పకున్నా గూడా మనకు తెలిసిపోతది. మరి మనం గూడా చిన్న పిల్లలం గాదు కదా. అర్థం చేసుకోకుండా ఉండడానికి. అమ్ ఆ
ఉహ్ హు ట్రై చేయండి ఖచ్చితంగా జాబ్ వస్తది.
ఉమ్ చేస్తున్నామండి. ఏప్పుడు వస్తదో ఏమో ఇగ, దానికోసమే వెయ్యి కన్నులతో ఎదురుచూసినట్టు చూస్తాన్నాం.
ఉహ్ హు జాబ్ ఉంటే ఏ ఇబ్ ఏ ఇబ్బంది ఉండదు మీకు.
ఆ ఎముండద్ ని జంగా అంటే అక్క పిల్ల వాళ్ళయితే చాలా చాలా అడుగుతారు. నాక్ ఇదిగొని అదిగోని అని నాక్కడనేమో పైసల్ లేకుండే, ఏం కొనియాల్ ప్చ్ కొనీయలేం గాదా. వాళ్ళు అడిగ్ గిన్ననాయితే. సరే ఒకట్రొండు అంటే ఒకట్ రెండ్ అంటే సరే కొనిస్తా. కాకపోతే అన్ని గొనియలేన్ గాదా. అదే జాబ్ వ స్తే ఏమున్నాద్ నాకేంలేద్ అప్పడేట్లాగో అడగాడు, మా పైసలు వాళ్ళకే. ఇగ చాలా మంచిగుంటదిగా.
అంటే ఎవరైనా అడిగిన గాని, ఇయాడానీకుంటది మన్దగ్గర.
ఆ ఎవరునన్నేవరు ఎక్కువ అడగారు కాన్, ఇగా అక్కపిల్లలకి వాళ్ళకి. స్తే చాల్నాకేవరికియాల్లానీ
అదే అదే
వాళ్ళకుంటది గాదా, అరే మా చిట్టి చేస్ అంటే, వాళ్ళు అనుకుంట్రు గాదా చేస్తుంది. ఇస్తది మాక్ అమ్ పిన్ని, అట్లయిలానీ
అవును అంటే. వాళ్ళు గూడా ఒక హ్యాపీగా ఫీల్ అయితారు.
ఉమ్ చాలా అసలు ఇప్పడికి, ఇంకా రాలేదని వాళ్ళే బాధపడుతున్నారు. చిన్న పిల్లలైనా గూడా వాళ్ళే బాధపడుతున్నారు. నా గురించి గూడా.
ఎంత మంది. మీ అక్కయ్కి పిల్లలు?
అంటే ఒకక్కకి ఇద్దరు, ఒకొక్కకి ముగ్గురు అనమాట.
అవునా ఉమ్ ఖైదుగుర్తో సరిపోయిదిమీకె
ఒకరోజ్ ఫుల్ అసలు వామ్మో పండగ్కి మాకు ఎవ్వరు వద్దే వద్దు. అంత అంతే మా వాడుంటది గదా. మా వాడలో ఇన్ని రోజు అంటే మేము ఆడపిల్లలం గదా. ఎవరం ఇంటికాడుండం. ఎన్ని రోజులు ఎంత బోసిపోయి ఉంటాద్గదా ఇల్లు, అదే పండుగోచ్చేసరికి అబ్బ మా ఇల్ ఇలంతా సందడి, ఎవ్వరూండదిగాసలు.
అవునా
అమ్మల్ని మా పిల్లలు ఊకునే రకాలుగాదు, ఎంత గోరంగా అల్లరి చేస్తారు. తెలుసా అసలు గోరంగా వాడ్ డ మొత్తం వినవాడుత్ అవతల్ వాడగూడినపడ్తది. వీల్లోర్రేది చేసేదాన్ని
ఎంజాయ్యే వేరుంటది.
ఆ ఘోరంగా కురుతారండి పక్కింటి వాళ్ళు అంత ఘోరంగా అలరి చెయ్యరు వాళ్ళు అంటే మంచి బుద్ధి వచ్చి బుద్ధికి కూర్ొని వెళ్తారు
అంటే కొంతమందికి అంటే ఫ్రీడ ఉంటది అన్నట్టు ఇక్కడ అనే వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ మమ్మీ వాళ్ళు ఏమన్నా అన్నా గాని అమ్మమ్మ తాత అయితే మంచిగా వాళ్ళని బెదిరి మమ్మల్ని ఏమన్నారు అన్నట్టుగా ఉంటారు
అంతే కావచ్చుండి అసలు ఘోరంగిగా అసలు కొంచెం కూడా భయం ఉండదు వాళ్ళకి వాళ్ళకి
ఉ
ఉరణమే వడమిగా వర్షం పడుతనే ఉంది చినుకులు పడుతున్నాయి బట్టల పైన ఆరేసి
అవునా
క తాడు
వర్షం పడితే మంచిగా అ సరే మంచిగా కొతనే బాగుంటది లేదంటే చిన్న చిన్న గుట్టు ఉంటాయి వేడిగా ఉంటది
అవునండి అది ఏమైతు మ ప్రతివాసం సూపర్ వతుది వర్షం కానీ ఇక్కడ మట్టి ఇక్కడ కర్బాయ
ఉ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా కొడితే బాగుంటది లేదంటే కొద్దిసేపే గుట్టెళ్తే ఆ తడుస్తుది కదా స్లాప్ హీట్ వస్తుది బాగా
అవునండి ఇవాళ మాకు ఇ అంటే కింది పోయినా కూడా ఇప్పుడు పో పోగలేదు ఇలాంటి వెళ్తాయే మామా రూమ్ లా
అవునా
అంట మరి పైన అని చెప్పిన కదా పైన కిలోమీటర్లు ఉంటదని త తైరకి మా దాంలోకి వెళ్తారు
కోతులు ఉన్నాయండి మీ దగ్గర
లేవు లేవు అంటే మా కాడ ఇక్కడయితే ఏం లేవు ఇంటికాడ అయితే చిన్న మరి
మా దగ్గరికి నైట్ కూడా కోతులు వచ్చినాయి
నైటా వాటికి రాత్రి లేదు పగలు లేదు తిరుగుదని ఏ ఉన్నాయి ఎప్పుడు పడతప్పుడు
అవునవును ఇంత నైట్ వర్క్ ఏమైందో ఏం కావాలో ఏమై ఇప్పుడు కూడా వచ్చినాయి కోతులు
అవునా అమ్మ ఇంటికన్నాైతే అంటే మమ్ నా ఇంటికాడ ఉన్నామండి అయితే తలుపు తీసి బయట పని చేే అమ్మ ఇంట్లో చేస్తుంది అయితే ఏముంది ఈ ఇంటికి అంటే ఒ కంకి ఉండే అన్నమాట అది బల్లపేట మీద అట్ల పెట్టేసి మూ అదేం చేసింది నేను అమ్మ చూసుకో నేను చూసుకున్న కోతి ఇంట్లో పోయింది తీసుకుంది బయటికి వెళ్ళిపోయింది
అవునా
సైలెంట్ గా మ అంది ఇంత శబ్దం చేయకుండా ఏం చేయకుండా ద వచ్చింది దాని పని అది చూసుకున్నదండి
అంటే కొన్ని ఏం చేస్తాయింటే లోపలికి వెళ్ళినా గాని ఇల్లు అది చేసుకునే పని చేసుకొని పోకుండా మొత్తం ఆగమాగం చేసిపోతుంది
కాని అది బెట్టర్ అంటే ఇది మంచిదే కోది ప పో అన్నది ఇంకేం అనకూడదులే కొన్ని కోతులు అయితే ఇల్లంతా ఆగమాగం చేస్తే గానీ ఆళ్లం చేయలేదు తీసుకొని వెళ్ళిపోయింది
కొన్ని మంచినే ఉంటాయి కాని కొన్నే అమ్మో
కీట కోతులు అంటారు కదండి అందుకే
అవును హమ్ వస్తుందా వర్షం మీ దగ్గర
కొడుతుంది ఇంకో ఇప్పుడు చినుకులు చినుకులు చినుకులు ఫస్ట్ చినుకు నా నెత్తిమినే పడ్డట్టుదండి అసలు గోరని తప్పుకున వడ్డది అదిగో వాటర్ వ ఎక్కడ రాని చేసరికి అంటే మబ్బు ఉంది కదా గుర్తొచ్చింది ఇగ అదే పడుతుంది ఏమో అని
హమ్
సరేండి పోకపోతే సరిపోతుంది కానీ
ను వర్షం వచ్చినప్పుడు కరెంటు తీసేస్తారు మా దగ్గర అయితే చిన్న గాలి దుము వచ్చినా గాని కరెంటు వెంటనే తీసేస్తారు
అమ్మ కొన్ని కొన్ని ఊళ్ళల్లో అంతే అండి మా చిన్న వొల్లింటి కాడ కూడా అది మా బాగుపడితే చాలు ఆయనకికి సంకేతం ఇది అన్నమాట
ఎందుకు మరి అంటే పెద్దగా వర్షం పడ్డప్పుడు తీస్తే బాగుంటు ఇదేమగానీ అసలు చిన్న ఇట్ల గాల్దు మచ్చిన తీసేస్తారు
అ అవునండి జ కొన్ని ఊళ్ళలు మా ఊళ్ళ మరీ అంత ఘోరంగా తీసేయరు మొత్తం అంటే మొన్న ఘోరంగా తీవ్రంగా గాలి వస్తేనే తీసేస్తారు లేకపోతే దానింతట అదన్న పో గానీ అంత ఘోరంగా తీసేయరూ అసలు మా చిన్నప్పుడు ఏడుపే వస్తాది ఇక కరెంట్ అంటే ఎ ఉబ్బరి ఇంత ఒకవేళ బయట వర్షానికి బయట పడుకోలేము అట్లన్నీ ఇంట్లో కూడా పడుకోలేం కదా ఈ కరెంటు పోయినాక అమ్మో ఏడుపు ఒక్కటే తక్కువ వాళ్ల ఇంటికి పోతే నాకూ మాత్రం వర్షం వస్తే
ఉ
హమ్ ఘోరంగా ఉంటాది అది హమ్ సరే